హలో
బ్ ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నాం అండి మీరు బాగున్నార అండి
ఓ వాన
ఉ ఏం చేస్తున్నారండి
ఏటిలో తళ హ
ఎలా ఉన్నాయండి మీ సైడు వర్షాలు వాతావరణాలు
ఎక్కడండి పుల్లు ఎండలు కొడుతున్నాయి అసలు వర్షాలే లేవు
అవునండే ఇటు సైడ్ కూడా అలాగే ఉందండి పల్లెటూరు సైడ్ కూడా ఇలాగే ఉందండి
అది ఎక్కడ మొత్తం ఎండళ్లు మండిపోతు ఈ సారే నతే
అవునండి ఈ సంవత్సరం వర్షాలు కూడా తక్కువేనంట అండి
వామ్మో ఇంకేం లేదు సరెండర్లు ఎక్కువై ఇప్పుడు పడితే ఈ వర్షాలని నేను చూస్తుంటే వర్షాలు తక్కువ అంటున్నారు మీరుగా
ఈ సంవత్సరం వర్షాలు తక్కువ వార్తలల్లో కూడా టీవీలలో కూడా వస్తున్నాయి వర్షాలు తక్కువ అని పంటలు కూడా సాగు చేసుకోవడానికి పంట పంటలు కూడా సాగు చేయడానికి వీలు పడే వర్షాలు కూడా రావంట
మరి ఎట్ల అండి నీళ్ళు ఇబ్బంది అవుతు రైతులకు
రైతులకు ఇబ్బంది అయిద్ది అండి రైతే కదా వెన్నెముఖ ఇప్పుడు రైతులకే ఇబ్బంది వచ్చింది ఏ పని ఆగినా ఆగకపోయినా రైతు పని ఆగకూడదండి
ఆ వర్షాలు ఉంద అండి
ఉ ఇప్పుడు ఏ కాలంలో ఆ ఏ మూడు కాలాలల్లో మూడు కాలాల తగ్గట్టు పెడితేనే మంచిదండి వర్స వర్షాకాలం వర్షాలు ఎండాకాలం ఎండలు చలికాలం చలి పెడితేనే దాని తగ్గట్టు వాళ్ళు పంటలు సాగు చేసుకుంటారండి వర్షాకాలంలో వర్షాలు లేకపోతే దాన్ని వల్ల వస్తది బ ముందు బియ్యం రావాలంటే అంటే ముందు అదే కద అండి వడ్లు వస్తేనే వడ్ల నుంచే కదా బియ్యం వచ్చేది
అవున
ఇంగా ఇంతకు ముందు మనం చదువుకునేటప్పుడు అతివృష్టి అనావృష్టి అనేది ఒకటి కోచ్చిందండి గుర్తుందా అతివృష్టి అంటేనేమో బాగా పంటలు పంటల్ పం బాగా వర్షాలు వచ్చినయని అనావృష్టి అంటే వర్షాలేక పంటలు ఎండిపోయినాయని
ఆ ఆ ఆ
అతి అతివృష్టి అనావృష్ అనేది ఇప్పుడు అలా అనావృష్టి వస్తదేమో అనుకుంటున్నా రెండు వేల
వామ్మో ఆహ్ఏమిటి అ రోజుగున్న డైంది ఇప్పుడు వర్షాలు మొదలు అసలు మంచి పడుతుండాలి మొదటి వారం నుంచే పడుతుండాలి అప్పుడే పదిహేడు రోజులు పదహారు రోజులు అయిపోతుంది గానీ ఇంకా అసలు వర్షాలు లేవు మొన్న ఒక రెండు రోజులు పడ్డట్టు చల్లబడ్డట్ టుంది వాతావరణం మళ్ళీ మామూలె ఎండలు
మీ సైడు ఆ రెండు రోజులన్నా పడ్డాయండి అసలు ఇటు సైడు రొండు చుక్కలు కూడా బల్లెదు
ఆ రెండు మూడు రోజులు పడ్డదండి రాత్రిలు పడేది మధ్యాహ్నం బండరి
అసలు ఇటు సైడు వర్షలే లెవండి వర్షాలు వస్తే కొంచం వాతావరణం అన్న చల్లగయితది కొంచెం వేడనెదన్నా తగ్గుతదని చూస్ తున్న వాతావరణం కూడా చాలా వేడి వేడిగా ఉంది బయటికి ఎటనా వెళ్లాలంటే భయమేస్తుంది
బైట వెళ్ళలేకపోతున్నా ఇంగ వృద్ధులు అయితే మరీ జాగ్రత్తలు
ఆ వృద్ధులకును చిన్న పిల్లలకి ఇంకా చాలా మళ్ళ అప్పుడే స్కూల్స్ కూడా స్టార్ట్ చేశారు
ఆ పాఠశాలలు మొదలైనయ్ వాళ్ళకి పాపం ఇబ్బందులే వాళ్ళకి
వళ్ళపోయిన కాంనుంచి మధ్యాహ్నం బయటకు కూడా రానివ్వట్లేదంట పాఠశాల పిల్లలని ఉమ్
ఏంకావాల్ని ఆడుకొని ఎవ్వరు కూడా బయట
ఆ ఇగ ఫోర్ కె డైరెక్ట్ ఇంటికి పంపిత్తరు
ఉమ్ ఇప్పుడు కూడా కొంచెం చల్లబడ్డదం ఈ వర్షం వచ్చేలా ఉంది మరి వాతావరణం చూడాలి మేము
ఇక్కడసలు వర్షాలే లేవండి అది ఈ రోజు కొట్టినండి అయితే
అయ్యో
బయటగుడా ఎవరు తిరగలేరండి అలా కొట్టింది
వామ్మో విపరతంగా ఉమ్హ
వర్షలు కూడా కొన్ని చోట్ల పడ్డకాడే పడుతున్నాయ్
అవునవును
ఇట్ సైడ్ అసలు చేల్ స్టార్ట్ చేయాలంటే కొంచెం ఫస్ట్ దుక్కులు అనేది దున్నుతారండి అంటే
మిగనా
అక్కడ తోటి భూమిని చదం చేయటం. భూమిని కొంచెం మెత్తగా చేయటం అలాంటి జేస్తారు అలు ఈ సంవత్సరం చేలోక ఒక టాక్ ప్పకూడ లేదు
మోయన ఉ మొ
వర్షాలు పడితేనే అది పోయిన సంవత్సరం అయితే ఈ టైంకి మొత్తం పంటా మొదలు పెట్టేవారు
ఈసారి అసల ఏం వెయ్యలేదా?
అసలు ఈ సంవత్సరం ఏవి కూడా ఒక్క గింజలు కూడా ఎక్కడ కూడా పెట్టలేదు.
మాకసలు వర్షకాలమంటే
ముందుగానే రైతులంతా భయపడుతున్నారు.
ఉ ఇ బట్టలు తరక పనులు చేసుకునేళ్ళ ఇక్కడ పట్టి వారం ఇంగ లేదు
అదే అదేలేండి
సిగ్గేతుంది అల్లేటూరులోళ్ళు కూడా పట్టుకోత్తరు పోతే వేస్త
అసలు పల్లెటూర్లలో ముందు పల్లెటూర్లలోనే ఫ ముందు వర్షాలు పతాయండి తర్వాత సిటీలలో పడే, పట్టణాలలో పడే
అప్పుడు కూడా కరువు వచ్చేసింది.
పల్లెటూర్లలో వర్షాలు లేవు. పట్టణాలలో వర్షాలు పడుతున్నాయి.
అ
పట్టణాలలో వర్సాలు పడితే ఏమీ లేదు. డ్రైనేజ్ నిండటం, రోడ్లు పాడటం తప్ప ఏమి లేదు అక్కడ.
ఉ అమ్మన లేదు
పల్లెటూళ్లలో వర్షాలు పడితే కాస్త పంట ఆయిన మొదలు పెడతారు.
ఊ ఉమ్
సంవత్సరం ఎలా చేయాలో, ఏం చేయాలో అర్థం కావటం లేదు.
మాములే వ్యవస వ్యవసాయం వాళ్ళకి ఇబ్బంది ఇలా ఉంటే
ఇలా ఉంటే వ్యవసాయం కూడా ఎవరు చేయరండి.
ఉమ్ చేయకపోతే మళ్ళ ఇంత కోట్ల
ఎంతగానం బోర్లు ఉన్నా కూడా భూములో అనేది నీరుంటేనేక బోర్లో నుంచ అయినా నీళ్ళొచ్చేది.
అవునవును
నీకు పైనుంచి వర్షాలు లేకపోతే నీకు ఆ బోర్ లోకి వాటర్ రా నీళ్ళు రావు. నీరు లేంది వారు మా మోటార్ ఆన్ చేసినా కూడా ఏమి రాదు. నిరాదు
హ
అదే పోయిన సంవత్సరం అయితే ఇదే సమయానికి అందరు పంటలు మొదలు పెట్టారు వాగు్లళ్ళో వంకలళ్ళో అన్ని రోడ్ల మీద నీళ్ళు వచ్చాయండి
బ వర్షాకాలం జనలు అటు ఇటు కూడా వెళ్తా ఉంటుంది ఇటు చూడ్డానికి ఆడుకోవడానికి చ్ చెరువు దగ్గరికి తరువుగా వెళ్తు ఉంటాం కదా సరద సరదగా
మ్ మేమైతే చేపలకి వెళ్ళేవాళ్ళం అండి చేపలు పట్టడానికి
వో ఆ
ఖాళీ సమయం దొరికితే వర్షం వస్తే వాగులల్లోమై న చేపలు ఉంటాయని చూడటానికి వెళ్ళేది అలా కుదిరితే మేము కూడా పట్టుకునే వాళ్ళం చేపలు
ఇ
మ్ ఇంగ ఆ రోజులళ్ళ అంటే చేపలు పట్ అసలు ఈ రోజులల్లో చేపలు కాదు వర్షాలే లేవు
అవును ఏమొ
ఆ
దేవుడే ఏం చేస్తుండో మరి మనుషులు చేసే పాపాలు ఎక్కువైపోతున్నాయి అటుంది మన మీద ప్రభావం చూపుతుండు
ఆ ఈ పాపాలన్నీ రైతులు మీద పడుతున్నాయి
అవును
పాపం వాళ్ళే ఏ పా వాళ్ళు ఏ పాపల్ చేయరు కదా వాళ్ళు ఏ పాేపాలు తీయరని వాళ్ళ మీద పాేపాలు చూపుతుండు
అంతే వాళ్ళ పని తిన్నామ ఉన్నామ
మ్
టుంట్రూ
వాళ్ళు ఎక్కువ డబ్బులుగురించి కూడా ఆలోచించరండి మామూలుగానే చిన్న మట్టికి వాళ్ళు చేసుకోవటం వాళ్ళ ఇంట్లో వాళ్ు తినటం మిగతా ఏమన్న వస్తే వాళ్ళు తినటానికి తప్ప వాళ్ళేమి ఆ లక్షలు లక్షలు వెనకాల వేసుకుందాం అనే ఆలోచన కూడా ఏమి ఉండదు అం
అంత జరిగిన ఎవరిని కూడా ఏమనరు
ఏమో ఇం ఇంకా ఈ సంవత్సరమే ఇలాగా ఉంటే ఇంక ముందు సంవత్సరాలళ్ళో ఎలా ఉంటదుో ఏమో ముందు బయ మేస్తుంది
భయంతో బతకాల్సి వస్తుంది అయినా
మ్
వర్షంలో తడిచేవాళ్ళం చిన్నప్పుడు ఆడుకునేటోళ్ళం
మ్
అ
వర్షాలు వస్తున్నాయి అంటే అదొక ఆనందం మట్టిలో వాసన అదొక వాసనోస్తది ఆ వర్షాలకు ఇంట్లో ఏదన్నా బజ్జీలు చేసుకోవటం అలాంటిే వేడి వేడిగా టీలు తాగ్ టం అలాంటి బాగుంటది ఆలోచన ఈ సంవత్సరం ఈ ఎండలకీ చల్ల చల్లగా నీరే తాగుతున్నా ఇంకా వానాకాలం గుడా ఇంకా చల్లని నీరే తాగుతాను. అ
రాళ్ళు పడి తెల్ల తెల్లవి వర్షంపు రాళ్ళ ఏం అంటారు వాటిని
రాళ్ళు వర్షపు రాళ్ళంటరు. వడగల్ల వాన వడగల్ల వాననీ అయి పడ్తే భలే ఉం
అవి ఏరుకునే వాళ్ళం దాచు కునే వాళ్ళం సీసాలల్లో
ఈ సంవత్సరం అయి కనపడన్ కూడా కనపట్లేదండి అయి
మ్ తర్వాత ఇంద్రధనుస్సు గుడా వచ్చేలిద్ది వర్షం పడేది లేక మంచిగ్ ఇంట్లో పెద్దగా ఆకాశంలో
అవునవు చూస్తుంటే మనసు చాలా ఆనందంగా అనిపిస్తది అలాంటి
అవును మ్ ఇంగ అలాంటి రోజుల్ రావేమో అనిపిస్తుంది ఇగ
ఆ ఇగ మన తరం అయిపోతే ఇంగ మన పిల్లల తరాలైతే అయి చూడలేరు కూడా
మ్ సరే సరేనండి. అవునండి నిజమే కొంచం పనుందండి.
ఆ సరే అండి.
అ